హలో
నేను ఫోన్ ఏ ఫ్రెండ్ యాప్ ద్వారా నేను మీకు కాల్ చేసాను అండి అది మీకు కూడా తెలిసే ఉంటది ఇప్పుడు దీంట్లో మనం ఏవైనా టాపిక్స్ గురించి ట్వంటీ కాల్స్ మాట్లాడాలి కదా ఇప్పుడు దాన్ దాని గురించి మనం మాట్లాడుతునం లైక్ టాపిక్స్ ఏంటీ మ్మ్ లొకేషన్స్ అడ్రస్ బిర్యాణి ప్రిపరేషన్ హెల్తీ ఫుడ్ వీట్లో దీని గురించి మాట్లాడవచ్చు అండి ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడం
మనం ఇప్పుడు డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకుందాము అండి
ఉ
సింగ్ అనే ది మానవుడు తన శరీరాన్ని కప్పి ఉంచడానికి ధరించే వాటిని దుస్తువులు అంటామండి. మానవ సమాజంలో పడే ప్రతి మానవుడు దుస్తులు ధరించడం ఒక
మనం అందరం ఇ ఇప్పుడు డ్రెస్సింగ్స్ ది ఒక్కొక్క స్టేట్ అంటే ఒక్కొక్క కంట్రీ లైక్ ఒక్కొక్క రిలీజియన్ రి దీన్ని బట్టి మనము మన యొక్క స్టైల్ని ఎంచుకున్నామండి అంటే మన యొక్క దుస్తు డ్రెస్సింగ్ స్టైల్స్ని చేంజ్ చేసుకున్నామండి.
ఆహ అవునండి. ఇంకా ఇప్పుడు ఉ ఒకొ ఫస్టీట్ బట్టి ఏ వాళ్ళ కల్చర్ బట్టి అయినా డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఉంటది కదండి. లైక్ కల్చర్ను బట్టి ఉంటది, ఇంకా స్టేట్స్ బట్టి ఉంటది, ఇంకా కంట్రీస్ బట్టి కూడా ఉంటది కదండి. ఫర్ ఎగ్జాంప్ ఫుల్ మనం ఊ అనుకొ ముందుగా తెలుసుకుంటే అమెరికా సైడ్ వాళ్ళు ఎలాంటివి వేసుకుంటారు ఉ లైక్ వాళ్ళు వేరే వేసుకుంటారు అండి జీన్స్ అంటే బాడీ మొత్తం కవర్ అవ్వకుండా కొంచెం కనబడేటట్టు ఉంటది. అదే లైక్ ఇప్పుడు తెలంగాణ కల్చర్ ఎలా ఉండాలంటే ఆ చాలా మంది ఆ మ మహిళలు అయితే శారీస్ అనేవి కట్టుకుంటారు కదండి. అదే అమ్మాయిల అయితే టాప్స్ అవి ఇలాంటివి వేసుకోగలరు. అంటే ఊ ఎవ అంటే ఎవరి ట్రెడిషన్ ని వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళ సైడ్ అది ట్రెడిషన్ కాబట్టి వాళ్ళు అది వేసుకుంటారు. ఇప్పుడు మన సైడ్ ఇది ట్రెడిషన్ కాబట్టి మన వాళ్ళు ఇది వేసుకుంటారు. ఇంకా ఊ చాలా మంది ఏసు శివాని ఏం చేస్తారు వాళ్ళకు వాళ్ళ ట్రెడిషన్ వేరే అంటే వాళ్ళ కల్చర్ వేరే ఉంటది కాబట్టి దాన్ని తగ్గట్టు వాళ్ళు డ్రెస్సెస్ ఊ డ్రెస్సెస్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఊ పర్సపోస్ ఫెస్టివాల్ అ కదే ఇ ముసలి ముసలమ్మలు వాళ్ళు ఎలాంటి యూస్ పంట అంటే మొత్తం వాళ డ్రెస్ కి అ తలు అన టే ఉండే బ్యాంగిల్స్ అయితే చే చేతి నుంచి ఇక్కడ నుంచి లాస్ట్ మొత్తం ఎండింగ్ వరకు వేసుకుంటారు. అదే ఆ తాతయ్య లో అలాంటి వాళ్ళు ఉంటే ఉంట అ లైక్ అబ్బాయిలు అయితే వాళ్ళు ఇలా వేసుకుంటారుంటే ఉ మొత్తం పంచలు వేసుకుంటారండి. అది కూడా మొత్తం పంచ వైట్ కలర్ లోని ఇంకా షర్ట్ కూడా వైట్ ఇక్కడ ఉండనే ఉంటుంది వాళది. ఇప్పుడు డ్రెస్సింగ్ అనేది ఎలా అంటే కంట్రీస్ ని బట్టి అయినా, అలా అలా ఉంటుందని మనం చెప్పాం కదండి. అసలు డ్రెస్సింగ్ అంటే ఏంటిదంటే మనం వ చో దాణనం మనం బట్టలు ఇంకా ఉపకరణాలను ఉపయోగించి మనష్ శరీరాలను శరీరాన్ని కప్పుకోవడం అనేది మనం ఒక విధంగా అలంకరించుకోవడం అన్న విధంగా మనం చెప్పుకోవాలండి. ఇ ఆమ్ బట్టలు అనేది కేవలం వేసుకోవడం కంటే ఎక్కువ. అంటే మనం కప్పుకునేది మన బాడీ మొత్తం బయట వాళ్లే కనబడకుండా ఉండడం కోసం అనేది మనం డ్రెస్ చెందాని దాన్ని వేసుకుంటాం కదండి. ఉ ఇంకా బట్టలు అనేవి మన గుర్తింపును సంస్కృతిని ఇంకా మన వ్యక్తిత్వాన్ని మన మానసిక స్ స్థితిని ఇంకా కొన్నిసార్లు అయితే విలువలు ఇంకా నమ్మకాలను కూడా ఇవి ఆ వ్యక్తపరుస్ స్తాయండి డ్రెస్సింగ్ అనేది
ఆ ఓకే అండి
ఇంకా డ్రెస్సింగ్ అన్నా డ్రెస్సింగ్ అంటే. ఇప్పుడు చాలా మంది అమ్మాయిళుఇలాంటివి చేస్తారండి. లైక్ అంటే ఇప్పుడు బాడీని కొంచెం ఎక్స్పోజ్ చేయడం ద్వారా బయట ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు కొన్ని జరుగుతున్నాయి కదం, వీళ్ళు అయితే అంటే ఫొటోస్ అంటే మొబైల్స్ లలో పోస్ట్ చేయడం ద్వారా అవైన ఫీలింగ్స్ వాళ్ళ మొత్తం అంటే మొత్తం మా అమ్మాయిలవి అవి వీడియోస్ అలాంటివి చేసి బయట అందరి ఇవ్వడం ఆ అమ్మాయి పైన ఫేక్ అలాంటివి క్రియేట్ చేయడం జరుగుతుండ అంటే ఫస్ట్ మనం ఉన్నవాళ్ళు అంటే, అమ్మాయిలు కరెక్ట్ గా ఉంటే అ నెక్స్ట్ టైం అలాంటి బాధలు రావుకదండి. వాళ్ళకి ఇంకా మన డ్రెస్సింగ్ లో గుడా చాలా ట్రెడిషన్స్ ఉంటాయి కదండి ఎలా అంటే ఇప్పుడు చాలా మంది ట్రెడిషన్స్ అంటే పండుగల అప్పుడు మన వాళ్ళు అంటే తె తెలంగాణ సైడ్ వాళ్ళు ఎలాంటి ఏసుకుంటారంటే హలో ఇప్పుడు తెలంగాణ సైడ్ ఇటు ఎలా ఏసుకుంటారు అంటే పండగలబ్ ప్పుడు ఊమ్ శారీసు అది అమ్ అంటే అమ్మ వాళ్ళు అలాంటి వాళ్ళు ఏసుకుంటారు కదా ఇంకా అదే అమ్మాయిలు అయితే ఇలాంటివి ఏసుకుంటారు లంగా వోనిలు లంగా వోణిలు అలాంటివి ఏసుకుంటారు అదే బాయ్స్ అయితే పంచకట్టు ఇలాంటివి ఇలాంటివి ఏసుకుంటారు కదండి ఉ
ఊ అవునండి హలో ఆ చెప్పండి విం టున్న అండి ఆ కాని
హలో
వినిపిస్తుంది అండి చెప్పండి
అసలు ఇప్పుడు డ్ర
మ కల్స్ కగి వారి మతో వయిస్యి
ఇంకా డ్ర డ్రెస్ వేసుకోవడం ద్వారా మనకు అసలు డ్రెస్సింగ్ అంటే ఏంటిదంటే మన తెలంగాణ సంస్కృతిలో అయితే మన సం సంప్రదాయాలను ఇంకా సజీవమైన మన అల్లికని ఇంకా మహిళల అయితే వస్త్రదాన ఎందుకు చేస్ రంటే చక్కదనం కోసం ఆకర్షణ ఇంకా. ఆ కలాత్ కళాత్మకత వాటి వాళ్ళ యొక్క గొప్ప వారసత్వాన్ని ప్ర ప్రతిబిం ప్రతిబింబిస్తుందిన్నమాట ఇంకా, ఇంకా చాలా మంది విలాసవంతమైన పట్టు చీరల నుండి ఎవ్వనపు లంగా ఓని వరకు సంప్రదాయ తెలుగు దుస్తులు వాటి అందం వాళ్ళ యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యతను అవి ఎంతో ఇప్పుడు మనం వున్న చీరలు లంగా ఇలాంటివి అని ఎంత అంటే చాలా ఆదరన పొందాయండి ఇంకా మ మన మహిళలయితే ఇంకా చీరలు చూడిదారులు ఇంకా అలా కావని తెరుస్తారు అది పండుగల అప్పుడు కూడా వీటిలలో కూడా టైప్స్ ఉంటాయి కాదండి చాలా మంది దుస్తులు కూడా ధరిస్తారు ఇంకా తెలంగాణలో పురుషులయ్ తే సాంప్రదాయ దుస్తుల లో ధోతి ఒక ఒకటి దీని మూతి అంటే ఇంకా దీనిని పంచ అని కూడా అని పిలుస్తారు కదండి
అది డ్రెస్సింగ్ స్టైల్ల్ అనేది భారత్ భారత సంస్కృ కృతికి అద్దం పట్టే భారతీయ దుస్తువులండి అవి
అవునండి ఇంకా ఇందులో ఏమో అంటే డ్రెస్సులు ఏమో ఎన్ని రకాలు ఉండే మూడు రూపా పె మూడు రకాలు ఉంటాయండి అవి ఏంటిదంటే క్యాజువల్ గా మనం వేసుకునేవి జెన్ తాయిప్ ఫార్మర్ గా వేసుకునేవి ఉంటాయి, ఇంకా మనం కమర్షియల్ గా అవుట్ ఫిట్స్ కోసం వేసుకునేవి అలాంటివి ఉంటాయి, ఇంకా మనకు ఈ వర్గాలలో ఒక వ్యక్తికి వివిధ సందర్భాలలో ఇంకా ప్రదష్టాలలో ఉపయోగపడే దాదాపు అంటే అన్ని స్టైల్స్ లో ఉంటాయి, ఇంకా ఇప్పుడు ఇప్పుడు మోడ్రన్ స్టైల్ అంటున్నా కదా మోడ్రన్ జనరేషన్ లో ఇప్పుడు లైక్ అమ్మాయి ఇలాంటి వేసుకుంటారు అంటే జీన్స్ సవ పన్షన్ జీన్స్ శర్ట్ స టాప్స్ ఇలాంటివి వేసి సుకుంటారు అది అబ్బాయిలు అయ్ టీషర్ట్స్ షర్ట్స్ నెట్ కర్ట్స్ ఇలాంటివి వేసుకుంటారు కదా
స
ఇంకా మన ఇప్పుడు ఫ్యాషన్ అని, ఫ్యాషన్ మూడు రకాల అయినా ఉన్నా కదండి అవి, అవి తగ్గించడం అనేది మనకు బెటర్ అని నాకు అనిపిస్తుంది, అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ లో ఎలా ఉందంటే లైక్ మొత్తం ఎక్స్పోజ్ చేస్తుని అంటే లైక్ సమయలు అలాంటివే వేసుకుంటున్నారు కదా వాటిని తగ్గించ చేయడం బెటర్ అని నేను అనుకుంటున్నాను, తగ్గించడం పునర్వినియోగించడం మరి ఇంకా పునశా క్రియ చేయడం, అంటే ఫ్యాషన్ ఇలాంటివి చేయడం ద్వారా అని నేను అనుకుంటున్నా ఇంకా ఫ్యాషన్ పరిశ్రమ యొక్క పర్యావరణ ప్రభావం గురించి వినియోగదారులు ని మరింత అవగాహన అనేది పెంచుకుంటుంది, బ్రాండ్లు అనేవి తమ బాధ్యతను సమీక్షించ డగా వినియోగదారులు సహాయం పడటానికి చర్యలు కూడా తీసుకోవాల అనుకుంటున్నాను ఆ